హలో హాయ్
హలో
హాయ్
హాయ్
బాగున్నారా
ఆ మీరు
బానే ఉన్నా
మ్ ఏం చేస్తున్నారు
ఏంలేద్ ఖాళీగా రీల్స్ చూస్తున్న
హమ్మ్ ఎక్కడ ఉన్నావ్ కాగజ్ నగర్ అచ్చా హమ్మ్ అచ్
ఏం చేస్తనారు మీరు
సింప్లి రీల్స్
రీల్స్
హమ్
మ్మ మీ హస్బెండ్ ఏం చేస్తుండు
ఆ
హ మీ హస్బెండ్
మా హస్బెండ్ ఇక్కడ లేదు
లే హైదరాబాద్
హైదరాబాద్లో నుంచి వ వచ్చింది నేనే అమ్మవారి ఇంట్లో వచ్చిన
ఆహా
మ్
సాఫ్ట్వేర్ జాబా
ఏం
మీ హస్బెండ్ జాబ్
ఆ సాఫ్ట్వేర్
ఆహా
హమ్
ఇంకా మీ ఫ్రెండ్స్ ఏం చేస్ స్తురు
మా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి ఉన్నరు
ఊహు కాల్ చేస్తరా
హా ఎప్పుడో ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు హమ్
కెల్లలే
హమ్ నాకు అర్థం కాలే ఇప్పుడు ఏం చెప్పినవ్
కలుస్తారా ఇప్పుడన్నా అంటున్నా
ఆ కాలేజ్ లో వెళ్తే కలుస్తాను ఫైన్
ఆ కాలేజ్కి పొత్తుర్రా
వెళ్ళట్లే ఇప్పుడు
ఆహా
కొన్ని రోజుల తర్వాత కొన్ని ఒక్క రోజు రెండు రోజులు ఇట్లా వెళ్తా
ఆహా
మ్
అన్ని ఎగ్జామ్స్ వరుకా
మ్
తిన్నారా మరి
తిన్లే మీరు
తిన్లే తినాలి
ఏం స్పెషల్ హాస్టల్ లో
ఏంలే లే మేమే వండుకోవాలి హాస్ట ఇట్లాంటి హాస్టల్ కాదు రూమ్
అచ్చా
కొంచం ఎనక ఎగ్స్ లేదా టమాటా
అదే షార్ట్కట్
ఇంకా ఏం చేస్తరు మమ్మీ వాళ్ళు
అందరు ఫోన్ మ్
మ్ హు
మీ ఎగ్జామ్స్ ఎప్ ఎప్పుడు
మా ఎగ్జామ్స్ ఒక వన్ వీక్ ముందు అయిపో టూ వీక్స్ ముందు ఐపొయినాయ్ మళ్ళీ ఇంకొక వన్ మంత్ పడతది
అచ్చా
ఎగ్జామ్స్ ఉన్నాయని పోస్ట్ పోతయి పోస్ట్పోన్ అయితాయ్
బోర్డ్ ఎగ్జామ్
అంటే మాకు రీసెంట్ గా హాలిడేస్ చానా వచ్చినాయి హాలిడేస్ ఫెస్ట్ అవిఇవి అయినాయ్
మ్ మ్
వి వికెట్లే చానా అయినాయ్ అట్లా పోస్ట్పోన్ చేసిర్రు
మ్ హు
అ కానీ డిగ్రీ కన్నా హార్డ్ ఉంటది బీటెక్
మా డిగ్రీ అయితే లైట్
మాది హార్డ్ టార్చర్ ఉంటది మాది జాబుని అంటే వస్తే గాని దానికి టార్చర్ ఉంటది
ఆహా
కష్టం
బీటెక్ చేస్తున్నారు
ఆ
ఉమ్ ఇంకా ఎన్ని ఇయర్స్
ఇంకొక ఇయర్ ఈ సెమ్ కాక ఇంకా టు సెమ్స్ జాబ్ అంటే మనకు రాదు బీటెక్ ల గవర్నమెంట్ జాబ్ ప్రీపేరు కావాలి
ఉహుమ్ ఇంకా చెపు మేమేం చెప్పాలి
ఏదో ఒకటి చెప్పండి నాకు ఏం మాట్లాడలో తేలవదు గాల్స్‌ తో ఎక్కువ
ఓహో
కాల్ చేస్తే మన చెల్లెతోనే చెల్లె వాళ్ళతోనే మాట్లాడతారు గాల్స్ తో నఅయితే
ఆ
ఉమ్
ఇంకా కాగజ్ నగర్ ఎప్పుడు వస్తున్నావ్
ఇంకో ఎల్లుండి ట్వంటీ సెవెన్
ఉహుమ్
ఫోర్ డేస్ హాలిడేస్ ఉన్నాయి రేప్పటి నుంచి
ఉమ్
అట్లా గ్యాప్ లా రావాలి
ఫోర్ డేస్ తర్వాత మళ్ళీ హాస్టల్ ఏ రూమ్ ఉహుమ్ ఎక్కడ హైదరాబాద్
లే లేదు హన్మకొండ
అచ్చా
వచ్చినాక మినీ ప్రాజెక్ట్ అని ఒక ఉన్నది టార్చర్ ఉంటది దాని చేయాలే
మాకైతే ఒకటే ఎగ్జామ్స్
ఆ అంటే మినీ ప్రాజెక్ట్ ఉంటాది మాది ప్రాజెక్ట్స్ ఉంటాయి చిన్న చిన్న అవి టూ టైప్స్ ఉంటాయి మేజర్ మిని మిని ఆ మినీ ఇంతవరకు ఒక ఒకక్క రోజు పోలా కాలేజీకి
ఉహుమ్
కాలేజ్ ఆ ఆ ఒక్క రోజు వత్తే. క్లాస్ ఫ్రెండ్స్ అంతా బంకు కొట్టీ ట్రిప్స్ పోతాం ఏటన్నా. చిన్న చిన్న ఆ లక్నవరంలా రామప్ప సైడ్.
ఉ
ఒక ఇప్పటికీ సిక్స్, సెవెన్, ఎయిట్ క్లాసెస్ కు వోలె.
ఆహ
మంచిగ లేద్ అసల్ ఆ కాలేజ్.
ఏం
హల్ మా చెల్లె కాల్ చేస్తదా మీకు అంటున్నా.
నేనే చేస్తా ఆమెకు. మర్చిపోయింది ఆమె.
బిజీ పర్సన్. యా కోచింగ్ పోతరు కంప్యూటర్ కోచింగ్.
ఆ అడియే, చెప్పలే మాకు.
ఆ అంటే నాకు ఎవరూ వాళ్ళ ఫ్రెండ్ మున్నా ఆడా ఎవ్ర్ ఎవరో. ఆమెతోన్ పోతే నాక్జెప్పింది. హ్మ
టాపర్ పిల్లలు. టాపర్ పిల్లలూ అన్నీ నేర్చుకుంటుంది.
ఆహా వొచ్చింద్ వాళ్ళకేమున్నది వాళ్ళా డాడి ఉన్నడూ వాళ్ళు చూసుకుంటర్రు.
హ్మ్
బాయ్స్కి రావాలి ఫస్ట్, గర్ల్స్కి ఏంది ఏమైన్నా.
రూమ్ లో ఎంత మంది ఉంటార్. మీరూ
ఆ రూమ్ లో ఫై ఫై.
హాయి
ఉమ్. ఫై అంటే ఒకరు పోతడు మళ్ళీ ఈ ఒక ఈ సెమ్ ఉండీ, నెక్స్ట్ సెమ్ కి పోతడు. వాడింటి కాడా కొంచెం ప్రాబ్లం ఉన్నది అని చెప్పి రూమ్కి వచ్చండు.
ఆచ్
వాడు పోతడు వాడు పోతే ఇంకా నలుగురం.
ఎప్పుడు అంటుతావు మరి.
ఇంకా టైం ఉంది నైన్ ఎయిట్ వరకు.
ఉహు
ఎయిట్ వరకు స్టార్ట్ చేస్తే, నైన్ వరక్ అయిపోతది.
కల్సిరా అండుతవ మరీ ఉప్ ఒక్కరు ఒక్కరు
ఒకో అంటే అండేది నేను ఒకడు సామాన్ తీత్తరు ఒకడూ ప సాయి కొత్తరు ఇంకో రైస్ పెడతాడు ఒకడు కడుగుతడు అండేది నేను ఏ చిన్న చిన్న చిన్నగా
ఉహు అచ్
ఇంత పెద్ద
ఆ రేపు కాలేజ్
రేపు లేదు హాలిడే రేపు ఇందాక నచ్చింది హాలిడే అని స్టూడెంట్ ఆర్గనైజేషన్ అని చెప్పి వాళ్డే పెట్టారు
తర్వత రాం నవమీ
ఆ
మరి రేపు కాస్త
రేపు కష్టం అంటే రేపు ఫ్రెండ్ బర్త్డే ఉంది కేక్ కట్ చేయాలే నైట్ అనుకున్నాం గాని నైట్ ఇంకోడు హైదరాబాద్ ఇవాడు రేపు మార్నింగ్ వర్క్ వస్తా అన్నాడు రేపు మార్నింగ్ కేక్క చెప్పించి నైట్ వర్క్ అన్నా లేకపోతే ఎల్లుండి అదే హర్షితో వల్ అన్నయ్యతో
ఉహు
హ్మ్
మీ ఫ్రెండ్స్ అందరు ఏం చేస్తున్నారు
ఆ
మీ ఫ్రెండ్స్
మా ఫ్రెండ్స్ ఒకడు పడుకు ఇద్దరు పడుకున్నారు ఒకడు సాంగ్స్ వింటాండు ఇంకోర్ రీల్స్ చూతండు మ్మ్ హ్మ్ ఇందాకే పడుకొని లేచినా అందరం.
ఆహా ఈ రోజు కూడ కాలేజ్ ఉని ఏళ్ళిన్నావా
ఆ పోయినా పోయినా ఈ రోజు ఉంది ఈ రోజుంది ఇంకో ఎప్పు బంకా బంక్ కొడితే బంక్ మాస్ బంక్
హ్మ్
ఇప్పటికి టూ టైం టూ టు త్రీ టైమ్స్ పడితే మొన్ నిన్న నిన్న పొద్దున్న మేడం వార్నింగ్ ఇచ్చింది. కాలేజ్ అనుకోని కొడుతూర్ ఏమనుకోనిడుతురు అని చెప్పి వార్నింగ్ ఇచ్చింది.
మ్మ్
ఇంకోసారి మాక్ బంగ్ కొట్టద్
మ్మ్
మీకుందా ఎలా కాలేజ్
ఏం
కాలేజ్ కాలేజ్
ఆ
ఉందా
ఎప్పుడు రే రేపు
ఆ
ఉన్నయ్
పోతురా మరి
నేను పోతాలేన్
నువ్వు నువ్వు లేట్
కాలేజ్ లో ఏం బోడింగ్ ఉన్ అయితుంది అందుకని అల్లకు కూడా బోర్ కొడుతుంది.
ఆ ఏవన్ టైమ్ పాస్ జేరి పాస్ బంగ్ కొట్టి బట్టే తిరుగుర్రీ
మ్మ్
కాలేజ్కి పోయాలి బయట తిరగాలి
మాకు బయట తిరగడం కోసం ప్లేసు లేవ్వు
అంటే కాలేజీ అంటే అంటే అక్కడ షాప్స్ బేకరీ లాంటివి ఏమి ఉండవా,
ఎక్కడ పోవడం పర్మిషన్ లేదు. లంచ్ ను కూడా అప్ పంపరు లాంచ్ లో కూడా ఓన్లీ బాయ్స్ కే పంపుతాది మాకు పైన ఫ్లోర్ కి పంపి లాక్ చేస్తుంది గేట్ లో
నువ్ అక్కడికి పోయళ్లా ఆడుకోండి
ఆ అక్కడ కూడా కొంచెం బాగ్ ఇగా సౌండ్ వస్తే వచ్చి బోర్నింగ్ ఇస్తాది
చానా చిల్లర పని చేస్తారు కదా మొత్తం ఆడుకుంటరు ఒక్కొక్కర్ని
మ్ సరే మరి
ఆ
తర్వాత వచ్చా
ఆ బాయ్